హలో హలో
హల హలో ఏం జేత్తనవ్ ఇప్పుడు ఈవినింగ్ ఇప్పుడు ఈవినింగ్ అయింది ఈ టైంలో ఛాయో కాఫీయో తాగాలనిపిస్తది మీ సజెషన్ ఏంటి అంటే ఈ ఏజ్ చుట్టుపక్కల ఏరియాలో మీరు ఎక్కడ ఉంటారు మీరు చాయి టీ అలా తాగుతారు కదా మీరు ఏది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు రు
నేను ఎక్కువగా ఆ ఓం తాజా కిచెన్ అన్న ఒకటి ఉంటుంది అక్కడ నేను ఎక్కువ వెళ్తాను అన్నమాట అక్కడ ఇరానీ చాయ్ పెడతారు
హు మ్
అక్కడ ఇరాన్ చాయ్ అని పెడతారు అదీ ఆ హ కట్ టేస్ట్ భలే ఉంటుంది అదే ఫిఫ్టీన్ రూ పిస్ కాష్ట్ ప్రొవైడ్ చేస్తారు బావుంటుంది
ఓకే అంటే అక్కడ ఓన్లీ చాయ్ ఒకటేనా కాఫీ
అంటే చాయ్ బిస్ కెట్టూ స్వీట్సూ ఆ
బడే అంటే బడే ఇంకా ఎదన్న స్నాక్స్ తినాలి
ఉ స్నాక్స్ అం అంటే ఇప్పుడు నైట్ అది కాకుండా సమ్మర్ టైమ్ కాబట్టి స్నాక్స్ కన్నా మీకు కూల్ డ్రింక్సూ జ్యూసెసు బాగామ్ ఆ బాగుంటుంది కూల్నెస్కి అవు
అంటే ఈవినింగ్ టైమ్స్ లో ఇప్పుడు స్నాక్స్ అంటే మామూలుగా వేడిగా అని కాదు నార్మల్గా ఇప్పుడు స్వీట్స్ అనుకోండి
ఉ
ఇప్పుడు అది తినాలంటే ఏది తింటే బాగుంటది లేదు మీకు ఎమన్నా తెల్సా అంటే ఒక ఏదనా స్వీట్స్ ఇది బాగుంటది అని
ఉ స్వీట్ అంటే కాలహస్త్రి పాలకోవా తీసుకోండి బాగుంటది
కాళశ్రీ పాల్కోవా గాని లేదా చిత్తూరు బాసంతి కానీ అట్లాంటివి తీసు అంటే మీకు బాగుంటది
కే
ఉ మీరు రైైనీ సీజన్ లో ఏం చేస్తూ ఉంటారు
మనమ్ రైనీ సీజన్స్ లో ఆపోజిట్ వేడిగా తింటాము సమ్మర్ లో తినలేనివి మనము రైనీ సీజన్లో తినము ఎక్కువ గా స్వెటర్స్ యూస్ చేస్తాము కూల్ గా ఉండే ఎయిర్ని అవాయిడ్ చేస్తాము
ఆ నేనైతె మంచిగా ఇంట్లో ఆ ఏదైనా హాట్గా ఏదనా చేసుకొని టెలివిజన్ ముందర కూచొని ఆ టైమ్ స్పెండ్ చేస్తాం ఫ్యామిలీ తొ
అదే అలానే అండ్ వేడి వేడిగా ను చేసుకొని తిని అందరితో చూస్తా ఏదనా మూవీస్
అలా టైమ్ స్పెండింగ్ బాగుంటుంది
చేస్తాము ఎందుకంటే మనం అప్పుడు ఎక్కువగా హార్ట్ గా ఉండేదన్నే ప్రిఫర్ చేస్తాం ఆ టైమ్ లో సమ్మర్స్ లో ఆపోజిట్ గా వచ్చేసేది మీీట్లో అది వర కాదు ఆసం
అ
బయటికి కూడా ఎక్కువగా మనం తిరగలేం అది ఇంకా వానాకాలంలో వానలు ఎక్కువగా వచ్చే టై లో అసలు పోలేము మనం బయటికి నీ
అటువంటి టై లో మీ ఏదనా హెల్త్ బాగాలేదంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు
వేడిగా ఇప్పుడు చాయ్ అనేదే కాకుండా మనం ఇప్పుడు డికాషన్ అనే ఉంటది కదా బ్లాక్ టీ అది నంపి ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే దాంట్లో అల్లం వేసుకొని అప్పుడు మనకి గొంతు నొప్పి అనేది కోల్డ్ అనేది రాదు అలా వేడిగా గొంతక్ ఇది ఘాటుగా చేసుకుంటే ఆ నేను ఆ టైమ్ లో అవి తాతాను లేదు అంటే వేడివేడిగా బజ్జీలు తినాలినిపిస్తుంది
ఆ
అంటే ఎక్కువగా మనం అవే కదా ియ వేడి వేడిగా తినాల అనుకుంటాము స్వెటర్ వేసుకుంటాము వెచ్చగా ఉండటనికి చాలనాా చేస్తాము ఆ టైంలో
హ
మీరేం చేస్తారు
నేను అంతే ఆ అట్లా చెప్పిన వాటిని కాశన్స్గా తీసుకుంటాను మద్దతు చెప్పింది
హ
ఒక్కొక్కసారి మెడిసిన్స్ వాడు త్తను ఒక్కసారి వాడకుండానే తగ్గిపోసలేదు అలా జరుస్తూ ఉంటుంది నాకు ఇంకామ్ మీ డైలీ రొటీన్ ఏ ఇంట్లో
మేము డైలీ ఏమి చెయి మామలుగానే ఇప్పుడు లేదు సమ్ వర్క్ ఉందంటే వర్క్ తక్కువ టైంది కుంటాము ఆ త తల అసి చేస్తున బై ళ్తాము ఇంకా దాని ముందు ఇంట్లో కోర్స్ అని చయ్యాల్ కద
హమ్ మ్మ
అలా చేస్తాము
హమ్
మీరేం చేస్తారు అక్
నా డైలీ రొటీన్ సింపుల్ గా ఉంటుంది లేస్తాము ఫ్రైడే ఏంఉన్నా నేను జాబ్ కి వెళ్తున్న వన్ జాబ్ కెళ్ళటట్టు నచ్చి అంతా రొటీన్ గానే ఉంటుంది అన్నమాట పెద్ద అక్కయ్ గాని ప్రిపేరింగ్ అంత లేదు
ఇంకా
మీ ఫ్రెండ్స్ త ఎలా స్పెండ్ చేస్తారు
ఆ ఆ
మీ ఫ్రెండ్స్ తో అలా బాండింగ్ ఉంటుంది స్పెండింగ్
మా ఫ్రెండ్స్ తో ఇప్పుడు మనము కొన్ని చెప్పుకుంటాం పేరెంట్స్ గాని కానీ ఫ్రెండ్స్ దగ్గర మన అలా ఉన్నాం అన్ని చెప్పుకుంటాం ఎందుకంటే వాళ్ళు మనకి షేర్ చేస్తారు ఎవరైతా వాల్ది షేర్ చేసి మనము చేస్తాం వాళ్ళదే మనం బెస్ట్ తీస్ బెస్ట్ ఫ్రెండ్స్ అని మనం అంటాం అలాగా నేను నా ఫ్రెండ్స్ తో అలానే ఉంటా ఎవ్తల ఉంటన వాళ్లే నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు నాతో జాలీగా ఉంటారు ఏదన్నా కష్టాలు వచ్చేటప్పుడు వాళ్ళు నాకు సొల్యూషన్స్ చెప్తారు ఇలా ఉండు అలా ఉండు అని ఇంకా సాయం చేస్తారు ఆ ఇంకా ఎప్పుడైనా మనము బాదలుగా ఉండేటప్పుడు నవ్విపించడానికి చానా చేస్తారు అలానే నేను రి వాళ్ళకి చేసా అదే కదా ఫ్రెండ్షిప్ అంటే మీది
గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తో మీటప్ అయ్యప్పుడే ఆ వోల్డెన్ డేస్ గురించి అన్ని మాట్లాడుకుంటాము తనా ఇప్పుడు ఎన్ని ఉన్నా వాళ్ళు కలిసినప్పుడు వాటి గురించి పక్కన పెట్టి ఫర్దర్ అలా ఎంజాయ్ చేస్తాము లేదా ఏదైనా ఇంకేమైనా చేద్దాము అట్లాంటి డిస్కషన్స్ వచ్చి ఎంజాయ్మెంట్గా ఉంటుంది. వాళ్ళతో బయటికి వెళ్ళడము అట్లా ఉంటుంది. చేస్తూ ఉంటాము అలా టైమ్ స్పెండ్ అయితుంది
ఓకే ఇంగా మీరు చిన్నప్పుడు ఏం చేస్ తా ఉంటారు అంటే ఇప్పుడు ఒక జాలీగా ఎక్కడికైనా వెళ్ళారా
చిన్నప్పుడు అంటే ఆ ఎక్కువగా దీ బైక్ వెళ్ళింది లేదు ఒక్క వేళ్ళు వెళ్ళా అందరిలాగా జాలీ టైప్ అయితే కాదు
హుం
సింపుల్ సింపుల్ ఇంటికాడే పిల్లల్తో ఆడుకోనివడం ఆ ఇంకా ఇంట్లో వాళ్ళు పిలిచేస్తే ఇంటికెళ్ళి టైమ్ కి ఇంటికెళ్ళిపోవడం ఈ ఇవే జదు తు ఉంటుంది కానీ చిన్నప్పుడు అందరిలాగా బాగా ఆడుకోవడం
కామన్ థింగ్స్
ఆ తు అలాగేమీ లేదు నా లైఫ్ లో
ఓకే మాది అంతే ఇంకా ఉంటాయి కదా కొన్ని స్వి ఆ రూల్స్ అండ్ రెగులేషన్స్ వి అలా ఉంటాయి పంపిస్తారు అలా ఏం లేదు కానీ ఏమ ఏమైనా కొంచెం మనకి అనిపిస్తాది కదా అంటే ఒకనీ ఏందే చేస్ స కదికి నాకు తెలిసి కొన్ని అయితే నేను ఎంజాయ్ చేసాను కాలేజ్ ట్రైంస్ లో టూర్కి పోవడాలు డ్యాన్స్ లేయడాలు అలాంటివి కొన్ని ఎక్స్పీరియన్స్ కొన్ని చేసాను కానీ కొన్ని మిస్ అయినవి కూడా ఉన్నాయి
అట్లుంటే బాగుంటుంది కాకపోతే మాకు అట్లాంటి ఈ కల్సర్స్ అనేవిు ఉండవు
మ్మ్
మాకటువన్ టి ఫ్రీడమ్ అనేది చిన్నప్పుడు లేదు ఇప్పుడు ఉంది కాని చేయలేను
హహ
ఇప్పుడు నా అంతతగా నేను ఫ్రీడ ఏదైనా చేసుకునే ఏజ్ అన్ని ఉంది కాగాని ఆ సైడ్ పోలేకపోతున్నాను అంతే
ఈ
ఇంకేం చేస్త వస్తూ ఉంటారు ఇప్పుడు చేస్తూ ఉంటారు ఇప్పుడు సమ్మర్ టైం కదా
చాల జ్యూసులు అవి తాగుతా ఉంటాము
నైట్ టైమ్ జూస్ మకు ఏమిఎఫెక్ట్ కాదా
ఏం ఎఫెక్ట్ కాదు ఆ టై లో మనకి ఇంకా వాటర్ మీదే ఉంటుంది ఫుడ్ కన్నా అంటే ఏదన్నా చల్గా దిగు గాలి అని అన్నం ఆ టై లో మనకి తీసుకోదు అనమాట ఎక్కువగా వాటర్ మీదే ఉంటంది ఒకసారి వాటర్ తాగిన్మాట్ అంటే ఇంకా దాన్ని నెల పొ కుడదాలా అనే తాగాలి అనే ఆ ఫీలింగ్ ఉంటుది
అప్పుడు స్టమక్ తీసుకోదు
ఆ ఇప్పుడు మనము ఇప్పుడు నేను ఫుడ్ తీసుకుంటాను కొంచెం తీసుకొని ఇంకా వాటర్ తాగుదామని తాగుతా నెస్ట్ ఇంకా ఆ ఒక బాటిల్ ఉందంటే ఆ బాటిల్ ఎత్తితే దించేంత వరకు అదిపోతుంది అనమాట అంటే మనం అంత ప్రిఫర్ చేస్తాము ఇట్లాంటి క్లైమేట్స్ లో సమ్మర్ టైమ్స్ లో మీరు
మ్యాము అంతే అ కోల్ కోల్డ్ డ్రింక్స్ డ్రింక్స్ మీదే పోతుంది సమ్మర్ టైమ్
ఆ
అలాని ఎక్కువగా తీసుకోకుండా ఆ టైంకిి మనకు కావాలనిపించినప్పుడు తీసుకొని తాగుతాము
అదే హ్మ్
అలా సమ్మర్ టైం అలా గడిసిపోతుంది
సరే అండి ఇంకా యితే
హ్మ సరే అండి
ఆ